హలో హాయ్ మేడం హలో హలో హాయ్ హాయ్
బాగున్నార
ఆ బాగున్నా బాగున్నారా మీరు ఆ ఆ బాగున్నా
మీరు అంటే స్కూల్లో ఏ క్లాస్ నుంచి చెప్తారు టీచింగ్
స్కూలో నేను సెకండ్
సెకండ్ అండ్ థర్డ్ డైట్ కంప్లీట్ ఆ మీది
డా డైట్ కంప్లీట్ ఆ మీది ఎస్
బిఈడి కూడా ఎస్ కంప్లీటా ఆ
ఆ బి బి ఈ డి కూడా కంప్లీట్ అండి
అచ్చ అచ్చ మొన్న టెట్ రాసిల్లా ఎగ్జామ్
బాగున్నారా ఆ మేము బాగున్నాం నేను మొన్న టెట్ రాసా గాని ఆ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావాలి కదా ఊ
ఆ
అవును సెవెంటీ టూ వచ్చినాయిప్రజెంట్ అయితే ఏమీలేదు అవునా
స్టిచ్చింగ్ చేస్తా ఖాళీ ఉండకుండా
అవునా ఫ్రెష్రిగా జరిగింది కదా బాగా చేసుకున్నారా ఫ్రెష్ వేళ్ళు
ఆ ఆ
ఆ ఆ చేసుకున్నాం బానే అంటే టూ డేస్ అయింది కదా అవునా ట్యూస్డే అయింది వెడ్నెస్డే అయింది అవునా మళ్ళీ అందులో గ్రహనమ్ అవునా అందులో గ్ర మన కొంచెం డిస్టర్బ్ కూడా అయింది
అవును టెన్ వరకి క్లోజ్ చేసేసి త్రీ వరకి తినేస్తున్నాం
ఆ మేము కూడా అట్లానే చేస్తున్నాం మళ్ళీ ఫీ సెవెన్ కి మళ్ళి ఆ టారు ఏం చేసిర్రు మరి పెస్ట్ కి
ఆ
ఆ పేస్టివల్ స్పెషల్ ఎంచేసిర్రు ఎంత అండి పెస్ట్
స్పెషల్ ఆన్ ఏం లేదు ఆ రోజు ట్యూస్డే కాబట్టి ఫాస్టింగ్
వెళ్ళండి
న
అవును మేము కూడా వెన్న
మీరు చేసుకున్నారా
మీరు చేసుకున్నారా
అవునవును
లాంత దులుపుకొని దీపం పెట్టు కొని
ఇప్పుడు లంచ్ అయిపోయిందా
పండగ
ఆ అచ్చా లంచ్ అయిపోయిందా ఇప్పుడు
ఆహ్ లంచ్ అయి చేసారా మీరు
ఆ ఇప్పుడే యేసాం లంచ్
ఆ మాది కూడా అయిపోయింది
ఉహ్
అబ్ కామదహ అది ఇది అని విన్నాము హోలీ సెలబ్రేషన్స్ మా పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చిండ్రు మేం ఇంట్లోనే అన్ని చేసుకున్నాం కలర్స్ కూడా మేం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అవునా ఆహ్ కలర్స్ అన్
దేంతోనీ రెడీ చేస్తరు
ఒకటిప్ దొరుకుతుంది కదా ఆరెంజ్ కాలార్ది దాన్ని ఏదో అంటరు అచ్చచ్చ అది కో ఏదో అంటారు దాన్ని ప్పువంటరు దానికి వచ్చి వాటర్లో కల్పయంగానే ఆటోమేటిక్ మనకి కేమికల్ లేకుండా
శివరాత్రి రోజు పెడతారు దేవుడికి
చు
హ్మ్
ఆ ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కెమికల్స్ తో బాగా ఇది అవుతుంది కదా ఎవరికైనా
అవునవును అవునవును అది చాలా వరకి అసలు అట్లా చేయడం తక్కువ బట్ మీరు చేసింర్రూ అంటే గ్రే కేటవి
అదే అట్లా అంటే ఇంట్లోనే రెడీ చేసుకొని హోలీ అందరంగాల్సి అడినం చేసుకున్నాం ఆ
అవునా
ంత సండేనే హాలిడే, ఏదో లే అే అ చ అదే అ ఆ
మీ పిల్లలు స్కూల్ కెళ్ళారా?
పల్ పట్టల్ ఏద
అ
ఆ పట్సల్ద ఏమన్నా
ఏంటండి? ఆహా లేదు లేదు
ఆహా మీరు
ఆ చేసుకుంటాం గాని అది ఎప్పుడు ఏదైనా కర్రీస్ వీళ్ళు పిల్లలు తిన అన్నప్పుడు చేస్తా
సను మేమైతే పచ్చళ్ళు బాగానే ఏసుకుంటాం సమ్మర్ లోనే ఇగ వేరే టైమ్ వచ్చ
ఉమ్
ఇంకా అయిపోయిందా వంట ఐపోయిందా? ఎప్పుడ
లంచ్ అయిపోయింది స్కూల్ టైమింగ్
అ ఫోర్ కు
ఫోర్ నేను కూడా మొన్న సుప్రభాత్ లో డెమో ఇచ్చాను, బట్ ఏంటంటే నాకు సెట్ అవ్వట్లేదు, అది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పాలి అన్నారు.
ఆ
నాది బేసిక్ మొత్తం తెలుగు.
నా వేసి వచ్చ తెలివ అన్న తెలుగు మీడియం అంటేయో సైన్స్ అండ్ తెలుగు మెథడ్ ఏ కల్రమ అ
ఆ
ఏం కర్రీ చేసిండ్రు ఈరోజు ఏం కర్రీ
ఎన్నతారు
స
హలో
కర్రీ ఏం చేస్తుర్రు ఈరోజు
ఆ ఈరోోజు కర్రీపప్పు
మీది మాది చిక్కుడుకాయ ఈరోజు
ఆ ఇప్పుడు సప్పుడుగా లాస్ట్ పటీగా మళ్ళీ రాదు ఇప్పుడు
అవుళ అయిపోయి ఉగాది అయిపోయి అంటే అసలు ను చిక్కులు చెట్లు కూడా ఉన్సరు కదా
ఉంచారు ఉంచారు మొత్తం పురుగు పట్టిపోతాయి అంత ఇద అయిపోతుంది
ఆ అది ఒకటి ఇక ఉగాది వచ్చిందంటే చిక్కుడు మహం చ మహం చూడొద్దు అని అంటారు అంటే ఇక పండి పచ్చ వల్ల ఏం కాదు అవునవును టోటల్ ఇలాబ్దు ఇంట్లో వుండదు ఇట్లా ఉంచుకోరు కదా ఉన్నా కూడా తీసేస్తారా కదా
టీ చేేస్తారా అవును
ఇంతకీ
ఆ అది ఓన్లీ ప్రైమరీ సెక్షన్ అయినా లేకపోతే హైయ్యర్ కూడా ఉందా
ఇకా ఎసుకుంటారు
ఆహా ప్రైమరీ ఉందా లేక్ లేకపోతే
మరి అ
బాగా డిస్టర్బెన్స్ వస్తుంది ఆ ప్రైమరీ సెక్షన్ ఉందా ఉందా హయ్యర్ కూడా
అ ప్రైవేట్ సెక్టర్ ఉందా
హలో డిస్టర్బెన్స్ వస్తుంది బాగా ఇప్పుడు వినపడుతుందా
హలో
హలో హలో హలో హలో హలో హలో